వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
హాయ్
బాగున్నారా ఏం చేయట్లేదండి ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు మీరు
ఏముంది ఖాలీ మొన్న షాపింగ్ చేసిర్రు ఎక్కడ ఏం తీసుకున్నారు
మ్మ్ షాపింగ్ ఏమి చేయలేదండి అది ఒక డ్రెస్ కుట్టించుకున్నాము దానికి ప్యాంట్ చున్ని తీసుకున్నానండి
అవునా
మ్మ్ మిషిన్ దగ్గర కుట్టించామండి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర
స్టిచింగ్ చేసుకోవడానికి వెళ్ళిరా
ఆ స్టిచ్చింగ్ చెప్-చేసి ఇచ్చింది తను పాంట్ చున్న తెచ్చుకోవడానికి వెళ్ళామండి
ఓకే
చున్నారు ఏం వంట చేశారు
గి రోజు చికెన్ మీది
ఉమ్ హు వంకాయండి
తిన్నారా
ఆ తిన్నామండి అప్పాలు చేస్తున్నారా ఉగాది వస్తుంది కదా
ఇంకేమి స్టార్ట్ చేయలేదు చెయ్యాలి ఏమేమి చెయాలనుకుంటున్నారు మీరు వేరే టిస్
ఏం లేదండి ఒక మడుగులే చేద్దాం అనుకుంటున్నాం ఆ రోజు ఎట్లాగో పూర్ణాలు అవో ఇవో చేస్తాం కదా మీరేం చేశారండి
మేము మడుగులు భక్ష్యాలు పూర్ణాలు
ఉమ్
గ్యారలు అన్నీ ప్రిపేర్ చేసుకోవాల అన్ని ట్రై చేస్తున్నాం చెయ్యాలి అని
స్కూల్ కెళ్తారా
లేదు చిన్న వాళ్ళే ఒక బాబు అంగన్ వాడికి వెళ్తాడు ఒక బాబు ఇంటి దగ్గరే ఉంటాడు
అవునా
మీ పిల్లలు వెళ్ళేరా స్కూల్కి మీ పాప ఉన్నారు
ఏం లేదండి కాలీ ఉమ్ కొత్త బట్టలు తీసుకొస్తాము
ఉమ్
కొత్త బట్టలు తీసుకొస్తాము పిల్లలకి తేవాలి నాకుంది
పిల్లలకి షాపింగ్ చేసారా
లేదండి చేయాలి చెయ్యాలి బాగా అల్లర్లు వస్తున్నాయి కదాండి
మా పిల్లలు బండిదలుకుంటున్నారు
అవునా పిల్లలకి ఆ తీసుకోవాలండి బట్టలు కొత్త బట్టలు వస్తనే పండేలా కనిపిస్తది కదా
ఆ కొత్త సంవత్సరం రోజు కొత్త డ్రెస్ వేయాలి మేము కూడా చెయాలి మా పిల్లలకి షాపింగ్ ఏ షాపింగ్ మాలో చేస్తారు ఏ షాపింగ్ మాలో చేస్తారు కిడ్స్ వేర్ లోనే చేస్తారా క్లాత్ ఎలా ఉంటది
బాగుంటదండి మంచి రీజనల్ నబుల్ ఉంటాయి మనం ఎంత కొన దగ్గరలో ఉంటాయి ఎంత ఐదు వందలు పెట్టినా ఇద్దరికోస్తాయి అట్లుంటది టీ షర్ట్ నెక్కరు అట్లా
ఉమ్ బాగా ఎక్కువ ఎక్కువ పెట్టి కొన్నా కూడా వాళ్ళక్ పొట్టిగాయిపోతున్నాయి కదా
అవును తక్కువ రేట్ లో మంచి మెటీరియల్ దొరుకుతుంది
ఆ అవునండి ఆ నేను కుట్టించుకున్నానండి
కుటిచ్చుకున్నదే ఉందా
ఆ మొన్న కుట్టించుకున్నా అన్న కదా
ఉమ్ మేము తీసుకోవాలి షాపింగ్ చేయాలి పిల్లలకి నాకు
అవునా ఇచ్చారా అండి మీ అమ్మ వాళ్ళ బట్ బట్టలు ఇచ్చారా పైసలు
ఇప్పుడేం ఇవ్వలేదు వెళ్ళాలి తీసుకొచ్చుకోవడానికి ఇప్పుడు మా వాళ్ళ మా అమ్మ వాళ్ళు ఉప్పలమ్మన పెట్టేదుంది ఆ ఫెస్టివల్ అయి అయిపోయిన తర్వాత త ఇ అట్లనే షాపింగ్ చేసి తీసుకొచ్చుకుంటా
మ్హ్ ప్రతి పండక్కి అ ప్రతి పండుక్కి అడుగుతరా అండి మ్
పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కి దసరా దీపావళి
కాదు కదండి
కొత్త సంవత్సరం అ సరి గదా పిల్లలకి వాళ్ళే తీసుకుంట్రు
ఆహా అంటే ఫ్రాక్ డ్రెస్ గుట్టించుకుంటారా మీ
మాకిద్దరు బాయ్సే నేనా నేను టాప్స్ తీసుకుంటా టాప్స్లక్
ఇంకెక్కడ తీసుకుంటారండి మరి మీరు
కాశం
ఆ ఎళ్ళామండి మొన్న ఎళ్ళాము ఏం మంచిగా కాకుంట అయి పోయింది లెగ్గిన్స్ లేవు టాప్స్ లేవు
రాలేదంట స్టాక్ ఫ ఫెస్టివల్ వరకు ఇంత ముందు వెళ్ళినమేము గూడా ఫెస్టివల్ వరకు కి స్టాక్ ఒస్తదని జెప్పారు
అదే టాప్స్ లేవు లెగింగ్స్ లేవు మొన్న ఎళ్ళానప్పుడు చూసామండి
మొత్తం కంప్లీట్ అయింది స్టాక్ ఫెస్టివల్ వరకి కొత్త స్టాక్ దీస్కొస్తా తం అన్ జెప్పారు
మ్ అవు
ఇంగ మీ దగ్గర దసరా ఎల జరుపుకుంటారు
బా జరుపుకుంటామండి బానే ఉంటది కాకపోతే బాగా గొడవలు పెట్టుకుంటారు బాగా డ్రింక్ చేస్తారు గదా ఆ రోజు దసరా రోజు మ్ గొడవ పెట్టుకుంటారు కొందరు కొట్టుకుంటరు
మ్ మాదె మాద దగ్గర గూడా అలానే చేస్తారు మా దగ్గర ఊర్లో చివరికి చేస్తారు రావణాసు వెట్టి కాలుస్తరు బాంబులతో
మా దగ్గర కాల్వడం ఏమ్ ఉండవండి
మద అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రామణాసురుని వెట్టి కాల్చేస్తారు
అవునా
మంచిగ బాగ జరుపుకుంటారు ఫెస్టివల్ శివాలయం ముందు శివాలయం పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటది లాస్ట్ చివార్లో అక్కడ చేస్తారు బాగా
అవునా మా మాకు కాల్ నా రామణాసురిని కాల్వడం అలాంటిది ఏం లేదండి ఏమైనా ఊరి మధ్యలో జేస్తారు కొంచమే ప్లేస్ ఉంటది అక్కడే ఇంగ యాట కోసమే అంత మంది గొడవ బడుతూ ఉంటారు ఇంకా హ రావణాసురుని అంటే ఏం గాలుస్తరు
మా దగ్గర ఒక పెద్ద గడి లాగుంటది అందులో చేస్తారు ఫస్ట్ అందులో యాటను నరుకుతారు ఒక సోరకాయ అది నరికి కిన తర్వాతకి దేవుడిని తీసుకెళ్తారు బయటికి వేట కనేసి జమ్మాకు కోసం బయటికి వెళ్ళి అక్కడ సోరకాయ పెద్ద సోరిక పెట్టినారికి ఆ జమ్మాకి తీసుకొని వచ్చేస్తారు వచ్చేసిన తర్వాతకి ఇక్కడ రామనాాసుని పెట్టి కాల్చేస్తారు
అవునా
రామణస్ మంచిగా చేస్తారు మా ఊరు
హహ మొత్తానికి మంచిగా జరుగుతుది ఇంకాండి ఇంకేంటి విశేషాలు ఇలా హోలీ జరుపుకున్నారా
హోలీ ఏం జరపలేదు టూ డేస్ అన్నారు కదా ఏం జరుపుకోలేదు అసలు ఈసారి
అయ్యో మేము ఇట్ సైడ్ ఆడుకున్నామండి హ్మ్మ్హాం
లేరు ఆడుకోడానికి
అవునా
ఈ పిల్లలు లేరు పెద్దలు లేరు ఇక టూ డేస్ అనే వరకి ఏ రోజు ఆడే డుకోవాలో తెలియక గూడ ఆడుకోలే అసలు
అవునా మేము ఇట్ సైడు మంచిగా ఆడుకున్నామండి ఇట్ సైడు మేము
బాగా ఎంజాయ్ జేశార
హ్మ్మ్ బాగా ఆడుకున్నాము అందరం కలిసాము ఆడుకున్నాము ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి ఓచ్చిందా అండి ఇది
ఏంటిది ఆపా
ఆ
ఆ వచ్చింది ఏ ఆమె ఒకమెకి రాలేదు ఒక ఆమెకు వచ్చింది ఆమె ట్రై చేస్తున్నా అని జేప్పింది మరి వచ్చిందో రాలేదో తెలిదు ఇంకా
ఎవరు లడ్డు పాప
ఆ లడ్డు పాపకు రాలేదు ఈ పాపకు కాల్ జేసి ఈ పాప కాల్ జేస్తే లిఫ్ట్ అట్లా పడుకుందో మరి ఏం చేస్తున్నదో తెలియదు ఇంకా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి త్రీ టైమ్స్ కాల్ చేసాను కాని లిఫ్ట్ చేయ్యాల
అవునా
ఆ
నలిఫ్టీ చేవ్వట్లేదునే చోదిలేసినా స ఈవినింగ్ వెళ్దాంలే అని
అవునా చెప్పండి మంచిగా
ఇంకా ఏమేమి వంటలు చేస్తారండి ఏమన్న స్నాక్స్ చేస్తారా పిల్లలకి
ఇవాళ ఉప్మా చేశాను టిఫిన్ కి ఇక స్నాక్స్ ఏమి చెయలేదు ఇవాళు ఎ చెయ్యాలి సోరకాయ తీసుకొచ్చ రండి నా మార్కెట్లో స్నాక్స్ చేయాలి ఆ వెళ్తామ్
మీరు వెళ్తారా మీ హస్బెండ్
మా హస్బెండ్ మేమి ఇద్దర వెళ్తాం ఇద్దరు మళ్ళ టైం పాస్ చేసి కూ వెజిటబుల్స్ తీసుకొని వచ్చేస్త వెజిటేబల్స్ ఫ్రూట్స్ పిల్లలకి ఫ్రూట్ స
ఇప్పుడు వాటర్ మిలన్ ఇస్తున్నారా సీజన్ లో ఫస్ట్ తిన్నారా
లేదు ఇంకా తినలేదు అవి కొంచెం హైబ్రిడ్ ఉంటాయి కదా ఇప్పుడు అంత స్వీట్ ఏమి ఉండవు అనేసి దానే సూట్కున్నా
అవునా ఇంకా ఆ మార్కెట్ క అంత అే వెళ్తానండి ప్రతి వారం వెళ్ళలేది ఈసారి కూరగాయలు ఉన్నాయ అనేసి వెళ్ళలేదండి
అవునా ఫ్రూట్స్ తీసుకొచ్చారా ఏమన్నా పిల్లలకి
ఆ తీసుకొస్తామండి ఎప్పుడు అప్పుడే
ఆ మా చెల్లె కాల్ చేసి ఎందుకో కట్ అయిపోయింది
అవునా అండి ఇది సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి
సెవెంటీ సెకండ్స్ అయిపోయిది కట్ కట్ అయిపోయింది
అవునా మీరు చేసారా ఎన్ని కాల్స్ అయిపోయాడి
ఫస్ట్ కాల్ మా సిస్టర్కిేస్తే కట్ అయిపోయింది
ఆ ఇప్పుడు ఈ సెకండ్ కాల్ అండి ఏం కాదండి కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ లో చూసుకు కోండి పిల్లల్ని ఒకరిని స్కూల్ కి పంపించేయండి ఒకరిని పడుకోబెట్టేసి చెయ్యడి
ఇ అలానే చేయాలి రేపటి నుంచి చేస్త చేస్తా
ఓకే అండి నెక్స్ట్ కాల్
ఓకే బాయ్ కొత్తడి